హలో హాయ్ అండి మీకు నచ్చిన ఒకేషన్స్ గురించి చెప్తారండి పెళ్ళిళ్ళయినా లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి కదండి మీది ఏ మీది ఏ ఏయ్ మీరెవరికి ఎవరి పెళ్ళ అయినా పోతే మీకు ఎలా ఎక్కడ ఆ ఎలా అనిపించింది ఏంది
అది గాదు బూందీ ఊ ఊ ఇప్పుడైతే రంజాన్ అండి పాస్టింగ్ జరుగుతున్నాయి మాకి ఫేవరెట్ లొకేషన్స్ అయితే హైదరాబాద్ లో చార్మినార్ ఇలా వెళ్ళినమండి
నేను చెప్పేది పెళ్ళిళ్ళ గురించండి
గుడిని ఓకే ఓకేే
తేక్ పోయినవ్
పెళ్ళిలయితే మా ఫ్రెండ్ పెళ్ళి మా టీచర్ వాళ్ళ అక్క వాళ్ళ పెళ్ళి కెళ్ళినా మండి మొన్ననే రీసెంట్లీ పెళ్ళయింది ఆమెది
ఊ
ఊ మా ఫ్రెండ్స్ మేమ అందరం వెళ్ళి మనం అండి మంచిగానే చేసిండు పెళ్ళి కానీ నాకు ఇష్టం అంత ఇష్టం లేదా టీచర్ అంటే
అ
ఊ ఆ మీర్ ముస్లిమ్సేనా అండి అవునండీ ముస్లిం
అవున ఒకసారి చెప్పండి
ఆ ముస్లిం బానే చేస్తారండి అ ఎన్ని
ముస్లిం ముస్లిం సాప్రదాయాల్లో పెళ్లిలు ఎలా చేస్తారు అవి అ హిందుస్లో తాళి
ఎలా చేస్తారంటే మొత్తం పడదా ఉంటదంటడి బాయ్స్ వేరే గర్ల్స్ స్ వేరే ఉంటారు గర్ల్స్ వేరే ఉంటరూ అంటే హిందువుల లెక్క ఇలా కలిసి చేయారండి బాయ్స్ గర్ల్స్ మధ్యలో పరదా కడతారు ఉమ్ ఇంకా బాయ్ గర్ల్ ఒక్క దగ్గరే కూర్చోబెట్టి తాళి అవి కడతారు కదా తెలుగుళ్ళు
అ
అలా కట్టారండి మాదా అ ఆ అలా ఏం చేయారండి మా దాంట్లో మొత్తం పరదా ఉంటదండి ఆ ఎవ్వరు చూడొద్దండి మీరు ఏం చేస్తుంటారండి హౌస్ వైఫా
మాది నా పెళ్లి అయితే ఇలా జరిగిందండి ఎలా ఇప్పుడు ఎ పర్ద చేసినాం అండి చాలా బాగా చెప్పుకున్నామ అండి చెప్ ఇప్పుడు ఇప్పుడు కూడా మా రంజాన్ మాసమే అండి ఒక్క పొద్దులో ఉంటాం అవునండి ఫాస్టింగ్స్ ఉంటున్నామండి అన్ని ఫాస్టింగ్స్ అయితున్నాయండి మావి ఇంకా మేము ఖురాన్ చదవడంతో
కాస్టింగ్స్
ముప్పై ఎన్ని
ఈద్ ఎలా అంటే ఈద్ సెలబ్రేషన్స్ ఏమేం జరుగుతున్నాయి షాపింగ్ అయిపోయిందా అండి మిది షాపింగ్ ఎక్కడ చేస్తారండి మీరు షాపింగ్ మాల్ లో అండి
చెయాలండి
హైదరాబాద్ లో ఎక్కడ చేస్తారండి
ఎక్కువ అంటే హైదరాబాద్ ల చార్మినార్ లో జేబా షాప్ ఉంటదండి జేబా నూరి
ఉమ్ చార్మినార అండి
ఆ చార్మినార్ అండి ఇక్కడ పోయి చేస్తామండి అక్కడ మంచిగుంటై కలెక్షన్స్
అవునండి ఇప్పుడు రంజాన్ లో అయితే చార్మినారే బాగా ఫేమస్ కదండి చార్మినార్ కాదు
అవునండి నార్మ మాములుగానే ఫేమస్ అన్న ఇంకా రంజాన్ ఓస్తే ఇంక ఎక్కువ అండి
అవునండి
తిన్న
రంజాన్ లో మీ ముస్లిం హారీస్ తింటారు కదండి అదే అండి ప్రపంచం మొత్తం తింటాదండి అందుకే నీవు వెళ్ళగలవు ఎందుకండి రంజాన్ లోనే తింటరు హారిస్ అండి
హరీస్ అ ఇకడ ఇది రంజాన్ అనగానే ఫస్ట్ అందరి ముస్లిమ్స్ గుర్తుతే చ్చేది అదే అండి హలీం హరీస్ చికెన్ ఎక్కువ ముస్లిమ్స్ అయితే నాన్ వెజ్ అయితే తింటరు ఆ నాన్ వెజ్ తోటె కొత్త రెసిపీ ట్రై చేసిన్రు అది ఎక్కువ ఇక్కడనే ఎప్పుడు ఇత్తరి వక్త్ ఒక్కసారి అన్నం తినమంటే తిన్నారు కదా అండి అందుకని చిన్న మే స్నాక్ ఐటమ్ లెక్క చే స్
చార్మినార్ ఎప్పుడెప్పు ఎక్కడెక్కడికి వెళ్లారండి మీరు
మేమండి నేను ప్రజెంట్ అయితే హైదరాబాదే ఎక్కువ తిరిగిన అండి హై హైదరాబాదే ఎక్కువ పోయినా అండి
ఉమ్ ఎక్కడేక్కడ తిరిగినారండి
హైదరాబాద్ లో గోల్కొండ ఐ ఆ సార్జంగ్ లేదండి వండలకు పోలేదండి అక్కడ వరకు ఎవ్వరు తీసుకోపోలేదండి నాకు
నేను కూడా పోలేదండి నాకు కూడా చూడాలని ఉంటాదది
అవునండి మంచిగా ఉంటదంట కానీ టికెట్ ఎక్కువంటా అండి
అవునండి ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా బాగా ఉంటదండి
ఆ మీరు పోతున్నరా ట్రై చేస్తున్నారా పోడానికి
అంటే ఎప్పుడు వెళ్దాం అనుకున్నా అది అవ్వట్లేదండి నంద మరి మ న మీర ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు వండర్లా
నేను నా ప్రెజెంట్ అయితే నా పిల్లలు చిన్నోళ్ళ అండి చిన్నోళ కాబట్టి నేను ఇప్పుడు పోను మే బి టు త్రీ ఇయర్స్ పట్టిద్ద అండి
చిన్న పిల్లలంటే బాగా ఇష్టం అండి నాకు కాదండి నేను అన్మారీడ్ అండి నేను
ఓ ఆఐమ్ సారీ అడి అ చదువుతున్నారా ఇంకా మీరు మీరు ఏం చదువుతున్నారండి
నేను నది కోర్సు ఉర్ద మీడియం
ఓకేరు ఉర్దూ మీడియం చదుతున్నార అవును ఉర్దూ మీడియం టెన్త్ ఇంటర్ అని అంటుండే ఇర్తి నార్మల్ గా చదువుకుంటా పో పోతార
టెన్త్ ఇంటర్ డిగ్రీ ఉంటాయండి అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియ లో ఎలా ఉన్నాయో ఉర్దూ మీడియం లో కూడా అలానే ఉంటాయండి కాకపోతే ఇంగ్లీష్ మీడియ లో ఇప్పుడు చదివినా కూడా ఇప్పుడు జాబ్స్ ఎవ్వరికి తక్కువ వస్తు ఉన్నాయి కదా అండి ఇంగ్లీష్ మీడియంలో
ఆ
య లో అయితే తక్కువ మంది ఉంటారు ఈ జాబ్స్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి తొందరగా వస్తాయ అండి
అవునండి మిక్స్ ఆహా ఆహా అంటే ఉర్దూ మీడియం లో మీకు సబ్జెక్ట్స్ ఉంటాయా అండి
అవునండి ఉంటాయి ఇప్పుడు జనరేషన్ లో కూడా ఉర్దూ మీడియే బెస్ట్ చన అనిపిస్తుందిండి నాకు
ఓకే ఓకే ఓకే సబ్జెక్ట్స్ మా లెక్కనే ఉంటాయండి ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టు?
అంటే ఇంగ్లీష్ లో ఉండవండి. ఉర్దూలో అరబిక్ లో ఇలా ఉంటాయండి.
ఓహో
ఉమ్ మొత్తం ఎయిట్ ఇయర్స్ కోర్స్ అండి ఇది ఆ
ఎం అయితదో ఇగో మేం ఇంగ్లీష్ కే మాట్లాడతాం మిక్ అర్థం అయితదా ఆది? ఆ మంచిదే మేం కూడా చేపించచ్చు
ఆ
అ ఉమ్ ఇంకా మీకు ఇవే సెంటర్స్ అనేవి ఇక్కడ లోకల్నే మాకు ఇకా లోకల్ లోలనే పడతాయండి సెంటర్స్, మీకు ఎక్కడ పడతాయండి?
ఇప్పుడు ఉర్దూ మీడియం లో అయితే, ఆ ఇప్పుడ్ ఎయిట్ ఇయర్స్ కోర్స్ అయితే దాంట్లోనే రాస్తారండి మేము ఎగ్జామ్స్.
ఉమ్
కానీ టెన్త్ ఇంటర్ ఇలా డిగ్రీ చేయాలి కాబట్టి ఉర్ దు మీడియం లో ఉర్దూ మీడియం సెంటర్స్ వేరే దగ్గర పడతాయండి. దూర్ దూ అంటే లోకల్లో పదవన్ లేనన్ లోకల్లో పడతాయ్ ఉమ్ బాగా దూరం అయితది అండి. ఇలా మిరియాల గూడ ఇద నల్ గుండా అలా పడతాయండి. అవునండి చాలా దూరం పడుతది. ఇంకా అండి? హలో హలో ఆ చెప్పండి.